హలో ఆ ఆ బాగున్నాను మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి అదే అండి మా ఊరు గురించి తెలుసుకుంటున్నాం కదా
అవునవును
ఆ అదే అండి డ్యామ్ మొత్తం అంటే ఎక్కువ వాటర్ ఫ్లో ఏసి దాదాపు పది ఆ పది పైన అంటే పది పదహైదు ఊర్లే మునిగిపోయినయి అన్నమాట
ఆహా ఆ
ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పేసినారన్నమాట ముందే ఎప్పుడైనా మునిగిపోతది
అదెలే ముందే చెప్పారు విపత్తు ఉందని
ఆ ఉందనేసి చెప్పేసి వేరే చోట అన్నమాట దాదాపుగా టెన్ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరం ఫిఫ్టీన్ కాదులేండి దాదాపు ట్వంటీ కిలోమీటర్ దూరం ఆ స్థలాలు ఇచ్చేసినారన్నమాట ఒక్కో ఊరికి ఒక్కో చోట
ఓకే ఆ ఆహా
అంటే ఇల్లు కట్టించుకోవడానికి డబ్బులు ఇచ్చినారు మరి తర్వాత ఇప్పుడు భూములు ఉంటాయి కదా మనది
ఆ
ఆ మునిగిపోయినందుకు డబ్బులు ఇచ్చినారన్నమాట
ఆహా
ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా మాకు స్థలాలు లేవు
ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్లేసెస్ లో ఇల్లు కట్టుకోలేదా
ఆ కట్టుకున్నామండి ఇల్లు కట్టుకోవడానికి ఉంది ప్లేస్ అంటే ఇప్పుడు మనం భూములు ఉంటాయి కదా
ఆ ఇంకా అక్కడ మునిగిపోయింది కదా వాటర్ అక్కడ వాటర్ అయితే
ఆ అంటె ఇప్పుడు ప్రస్తుతానినికైతే లేవండి అంత ఎక్కువ వర్షాలు కూడా పడట్లే కదా ఇప్పుడు
ఆ అవును
లేవు ఎవరు అంటే మేమైతే వర్ మా ఆయన వర్క్ చేస్తడు కాబట్టి ఆయన పొలము అట్ల చేయలేడు వేరే వాళ్ళకి కౌలుకిచ్చినం
ఓకే
నీళ్ళు లేనప్పుడు చేసుకుంటరు నీళ్లుుంటే ఇంగ ఎవరు ఏం చేయలేరన్నట్టు
ఆహా ఓకే ఇంకా అక్కడే పొలాలయితే ఉన్నాయి ఇంకా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు
అట్లా ఉమ్ అట్లా మా ఊరు పరిస్థితి అట్లా ఇల్లులు కూడా ఇచ్చే వాళ్ళకి దాదాపు మనకి పశువులు ఏమన్నా ఉంటే అట్లాంటి వాటికి త్రీ ఏకర్స్ ఇంటికి ఒక త్రీ ఏకర్స్ అనమాట
ఆహా
మొత్తం సిక్స్
ఓకే
ఇల్లా త్రీ ఎకర్స్ లో మనకి నచ్చినట్లు కట్టించుకోవచ్చు
మూడు ఎకరాల మూడు సెంట్లా ఇడ్లుకి
ఆ సెంట్లు అనుకుంటాను
ఆ ఇంటికేమో మూడు సెంట్లు ఇచ్చుంటారు పొలంమేమో మూడు ఎకరాలు ఇచ్చుంటారు
అదే అదే నా కూడా అంత ఐడియా ఉండదు అన్నమాట ఎకర్సు సే అట్లా మ్ అంత ఎక్కువ నా లేదా ఇప్పుడు కూడా తెలిదు అన్నమాట ఎంతుంది ఏమన్నట మొన్నర రీసెంట్కి దా ఆ అప్డేట్ చేయించుకోవాలన్నప్పుడు ఆయన చెప్పాడు అన్నమాట ఇట్లా ఇది పరిస్థితి అన్నట్టు
ఏ దేవతన మీరు కొల్చేది
ఆ మా ఇంటి దేవుడు వచ్చేసి ఆరవేటప్ప
ఆహా
అమ్మ వాళ్ళదైతే మల్లేశ్వర స్వామి
ఆహా
కొంక కొంక మల్లేశ్వర స్వామి మాది ఆడ ఈడైతే ఆరవేటప్ప ఇంటి పేరు ఆరవేటి ఆమ్మ వాల్ది కొంక అట్లా
ఆహా
ఇంకా అంటే ఇప్పుడు వర్ సైతాం కదా మేము హస్బెండ్ వాళ్ళు కాబట్టి అట్లా ఇంటికెళ్ళ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా మనీ డిమాండ్ చేస్తార అన్నట్టు స్వాంగ్
ఆ ఆహా హహ
అంటే మా ఇంటి ఆడపడుచుంది కదా మాకు డబ్బులు ఇవ్వండి అన్నట్టు నేను ఉన్నాను కదా
అదేలేే
అట్లా చిన్న చిన్న మూమెంట్ బాగుంటాయిట్లా
అదే ఇంకా ప్రతి ఇంటి దగ్గర ఇలా సరదాగా సరదాలుగా ఉం అవునను కో
ఉ ఇంకా చిన్నన్న అన్నోళ్ళు అంతా ఉంటారు కాబట్టి మా ఆయన్న ఆట వట్తిస్తుంటారన్నమాట
ఆహాహ
మా చెల్లుంది మా ఎక్కఉంది మా వాళ్ళు వచ్చిన డి డబ్బులిగాన్నటు
ఆ
అ మంచిగా ఆనందంగా జరిగిపోతుది మళ్ళీ ఈ సండే మాకు పార్లమెంట్ అనేది అదే ఆ చికెన్ మటన్ తినడానికి
ఓకే మటన్ ఏం చేసుకుంటారు మీరు ఇంక ఇదే వేటలనే పోసుకుంటారా
ఆ అదే ఊరి దేవత ఉంటారు కదా పెద్దమ్మ గంగమ్మ అట్లా పెద్దమ్ సాకు ఊరు మొత్తం అందరుూ ఒకే చో ఒకే సారిపోతామా బాణ ము చేేసి అదే బాణం అంటే మీ సైడ్ ఏమంటారు బెల్లం బెల్లము అన్నం వేసి కలిపి చేస్తారే
మేము పాయసం ఇంకా పొంగలి పొంగలి చేస్తాం
అదే అదే ఆ నేను బాణం అంటాం బాణం వండుకొని చీర పెట్టుకొని సామికి
ఆ
అట్లా అక్కడ కోళ్ళు మేకలు గొర్రెలు కోసుకొని ఎవరో ఇంటి దగ్గర వాళ్ళు తినేస్తాం మళ్ళా ఎందుకు అట్లా అక్కడ కూడా ఏమంటారు ఇట్లా వరుసన వాళ్ళకి రంగులు పూస్తారు గుడి దగ్గర అంటే లేడీస్ పూ తక్కువ పూసుకుంటారు ఆడవాళ్ళని జెన్సి పూస్తారన్నమాట
ఆ
అట్లా జరుగుతది అనమాట బాగా మరి అమ్మలఊర్లోయితే
ఆ
వెయ్యి ఇల్లులు ఉన్నాయన్నమాట
ఆ
ఊరు పెద్దద అమ్మ అక్కడ ఈ ఊరి దేవత వచ్చేసి కుల్లాపురం అని
ఆహా
అక్కడ మాత్రం ఫుల్ గ్రాంండీ జరుగుతుది
ఓకే మాకు ఇక్కడ వెళ్తారు కానీ మాలు కొలుపులు లావి చేసుకుంటారు ఇప్పుడున్న
ఆహా అంటే ఎట్లండి
మీరు చెప్ చెప్పినట్లే కాకపోతే ఇంక ఏదనా వర్షాలు పడినప్పుడు అట్లాగా కొలుపులులాగా చేసుకొని వెంటనే గంగమ్మ తల్లి దగ్గరకి అలా వెళ్ళి ే అదే కోళ్ళు మేకలు మళ్ళ అందులా చేస్తూ ఉంటారు ఓ
అే మీర ఏది ఎక్కువ తింటారండి చికెనా మటనా ఫిష్ా
ఉ మామూలుగా చికెనే ఎక్కువగా ఇంకా ఎప్పుడన్నా మాటను ఫెస్టివల్స్ కు మాత్రం మాటను
ఆ మాకు డ్యామ్ దగ్గర కదా చేపలు బాగా దొరుకుతాయిన్నమాట
మాకు చేపలు దొరకు
ఇంకా డ్యాము అంటే మా ఇంటి ముందరే వంక అనమాట వంక అంటే ఐడియా ఉందా మీకు
ఆ ఇంగ ఏదో వాగు అంకా
ఆ అట్లా వాగులాగా పోతా ఉంటుంది జస్ట్ ఒక త్రీ సెంట్స్ అంటే మూడు సెంట్ డిస్టెన్స్ అంతే మాకు ఆ తర్వాత రోడ్డు ఆ తర్వాత కర్మాట
అతే సింపల్గా దొరకతుా మీకు
ఆ కానీ ఇప్పుడు ఊర్లోనే కదా ఆయనకు అట్లా తెలుసు అనుకుంటారు కదా పట్నంలో ఇచ్చేసి పోతారునమాట ఊరికి ప్రయా
ఆహా
నాక ఎట్లా అంటే పెళ్ళికి ముందు ఏమి తినను చికెన్ మటన్ పిసి ఎగ్గు కూడా తినకపోతు
ఆ
ఈనంగా పరిచయం అంటే పెళ్ళైనాక తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీ ఆ తర్వాత కొంచెం అలవాటు చేసుకున్న పిల్లలకి పాల్లు పడారు కదా అట్లా
అవును అవును డెలివరీ అయ్యాక పెడతారుగా
మాత మా సైడ్ అయితే తలకూరు పెడతారుంగా
ఆ అవును బయట నిలబడాలని
ఆ నేనైతే అస్సలు నాకు నచ్చనే నచ్చదు తినను యాడా నేను
అవును అది కుదరకపోతే బాగోదు స్మెల్ వస్త
ఉ ఏ హంటే నాకు ముందే అలవాట్లేదు ఏమి ఇట్లా తినేటివి అవి కళ్ళు గుడ్లు తర్వాత నాలుకా అవన్నీ ఉంటాయ్ గదా తినాలంటే అమ్మా
కళ్ళు గుడ్లు మేము తీసేస్తాం అసలు వండుకోము ఇంగ నాలుకా అవి ఆ మేము కల్ళు గుడ్లు తీసేస్తాం కానీ టేస్టుగంటది నేను నేను బానే
ఆ పర్లేదండి అలవాటైనోళ్ళు తింటే మంచి ది అలవాట్ లేనోళ్ళు చెప్పినప్పుడు అం తిండ్లేమ్ అనమాట
ఆ నార్మల్ కర్రీ దాంట్లోనే నాకు ఆయన ముక్కలు అవి స్మెల్ వస్తాయి అనిపిస్తది గానీ ఆ తలకాయ్ అది మానే ఉంటది అనిపిచ్చిద్ది నాకు
ఆ అంటే ఈ మధ్యన్ తింటాన్ మంచిగా నార్మల్ నేను ఒక్క పూటే తినేది మరి మిగతా రెండు పూట్ల ఆ అన్నం తింటే దింటా లేకపోతే ఆ కర్రీతో ముట్టుకోను
ఓకే
అద అట్లా ఎందుకో అదొక్కటే తినేదే బరువు అనిపిస్తది నాకు
ఒహా మా ఇట్లో అత్తయ్యా అంతే నీలాగేదిందు
ఆ కానీ మాయన జూస్తే వీకు ఆ సండే సండే క తంగ్ తెస్
ఆ
నేను జెప్తాను నేను తిన్ను సామి నాకొద్దయ్యా ఊరుకె వేస్ట్ అయితది మనీ వేస్టే అది ఇది అన్న గూడా విండు తిన ల్సిందే నువ్వు తినాల్సిందే అని దెస్తరు
హా పిల్లలకి పాలు బడుతాగని
ఆ అంటే ఏం నా కోసమేమ్ నేను వర్ కు ఎళ్ళినబ్బుడు ఎక్కడో చోట ఏదోటి తినేస్తను నాకేం అవసరం ఉండదు నీకోసమే దెస్తను కష్టంగ నువ్వే దినల్ల అనట్టు పట్టుబడు
ఆ
అంత చెప్పినప్పుడు మన కోసమే దెచ్చినారు అన్నప్పుడు ఇంగా ఉండ్లేమ్ గదా అట్లీస్టు ఒకసారన్న దింటాం
అవును ఒక్క ఫూట అన్నావ్ గదా మర్చి
అట్లా పరిస్థితి
ఉహు
నావి నిన్న నైట్ ఉంగ అలిచిపోయినామ్ అసలు దేవుని చుట్టు ఎనికెనికనె తిరిగి తిరి
ఆ నిన్నేగా ఉదయమ్ ఈ రోజు ఉదయం దాక అయిందా
ఆ అయ్యింది అంటే నేను పడుకునేసినా లేండి నా వల్లగా అక్కడికే సిక్స్ నుంచి నైన్ వరకు తిరిగేదలకే కాళ్ళ నొప్పులు ఎక్కువైపోయినాయ్
అందుకనే నిన్న చేద్దాం అనుకోంటి గాని నేను అందుకే చేయలే బిజీ వచ్చే చెప్పావ్ గదా మాకు ఫెస్టివల్ గ్రాండ్ జేస్త
ఆ
అందుకే
అదే అం
లే
పొద్దునుంచి రెడీ అయ్యి ఆ గుడికి ఈ గుడికి ఆ వాళ్ళింటి దగ్గరికి ఇళ్ళింటి దగ్గరికి అట్లా తిగుతా ఉంటాం అన్నమా ట మీరేం చేసినారు మేము ఏం చేసినా అన్నట్టు మాట్లాడుతుంటాం కదా బంధువులోస్
ఆమె
హ అట్లా ఏసి ఇంకా అప్పటికే అలిసిపోయినాం అన్నమా
ఆ ఆ సరే పేవ